వినిపిస్తుందా!
ఆ వినిపిస్తుంది.
ఏం చేస్తునన్ ఆ వినిపిస్తుందండి ఏం జెస్తున్నరు
ఏం లేదండి మా పాప లేచింది. మా పాపతోని ఆడుతున్న పాలిచ్చినా ఇప్పుడే పాపకి
చాలా బావుంటరు కదండి చిన్న చిన్న పిల్లలు ఇంట్ల ఉంటే
ఆ అవునండి వాళ్ళతోనే టైం పాస్ అయితది. వాళ్ళతోనే రోజు మొత్తం గడుస్తది
అసలు చాలా బాగుంటది అసలు చిన్న చిన్న పిల్లలు మా ఇంట్లో ఎప్పుడుంటరో ఏమో అట్ల
ఇంకేది మీ అక్కకి మ్యారేజ్ అవుతుంది గదా ఇం ఇంకా త్రీ ఫోర్ మంత్స్ లా పాపో బాబో వస్తడు తీయండి ఇగ
అవునండి మాకు చాలా ఇష్టం అన్న మాట చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటే.
అవును. పెళ్లి పనులు ఎక్కడిదాకా వచ్చినాయి అండి మారి.
పెళ్లి పనులు అవి అయితనే ఉంటాయిలేండి అప్పుడికప్పుడు కొన్ని కొన్ని అయితున్నాయి కొన్ని. ఆహ్ పసుపు చిత్కిచ్చే ప్రోగ్రాం నిన్ననే జరిగింది అనమాట. ఫస్ట్ అందరు ఆడవాళ్ళు వచ్. వచ్చి వాయినం తీసుకున్నారు అంత మస్తు జరిగింది తెలుస అండి పూలు పెట్టి. డెకరేషన్ ఫుల్ చేసినా నేనే.
అవునాండి మస్తు డెకరేషన్ చేస్.
ఆహ్ మీకు తెలుసా అండి పసుపు చితికిచ్చే ఫంక్షన్ ఎట్ల చేస్తారో.
ఆహ్ ఆహ్ తెలవదండి చెప్పండి. ఎట్ల చెత్తరో.
మనము ఫస్ట్ రోకల్ బండ రో అదేదో ఉంటది కదా ఈసురు రాయి ఉం. ఉంటది కదా పసుప్ ఆహ్ పెసర్లు పప్పు నూరైతాది అది మనం తెచ్చి ఒక. పెద్ద పట్టా మీద వేయాలన్నమాట మంచిగా దానికి పసుపు పూస్. పూజించాలి. మొత్తం పూజించి, దానికి ఒక మామిడాకు కట్టాలి ఇంటికి. ఇంగ ఆహ్ అందరినీ మొత్. ముతైదులను పిలవాలి మస్త్ మస్త్ జరుగుతదండి అందరికి కుంకుమ పెడతారు అన్న మాట. మా అమ్మ వాళ్ళు ఫస్ట్ గంధం కాళ్ళకు పసుపు రాస్తారు. ఇక ఏమైతదంటే వాటి దాని చుట్టూ పువ్వులు పేడతాం కదా మొ ఇంకా మనం పసుపు కొమ్ములు అనేవి. పల్లెటూర్లోకెళ్ళి తెచ్చుకోవాలి అన్నమాట మనకు అవి అయితేనే మంచి. ఇదనమాట పెళ్లి పని వెళ్లి. కానీ ఫస్ట్ కదా స్టార్ట్ చేసేదాని మేము మంచి పసు. కాయలు కొమ్మలు తీసుకొని వస్తాము. మా నాన్న తెస్తే అవి వేసి మంచిగా అంత. అంత పెద్ద నేనేమో ఫోటోలు దించుతా అండి అండ్ల కూర్చోను అనమాట నెక్స్ట్ ఫోటోలు దియడం ఇయ్యడం. ఇష్టం ఉండదు. నేను తీస్తా వేరే వాళ్ళ అందర్నీ అందరినీ తీసినా అన్నమాట.
అవునా అండి మరి మీకు దిగడం ఇష్టం ఉండదా అండి మరి మీకి.
ఆహా దిగడం ఇష్టం ఉండదు అంటే. పెళ్లి పనులన్నీ మాఅక్క వాళ్ళకి ఫోటోలు పెట్టాలనమాట వాళ్ళు లేరు ఇక్కడ. ఇంకా ఆమెకి పెడతా ఉన్నా ఆహ్ మా బావగారికి. మా అక్కకి పెడతారనమాట వాళ్ళు ఇంక రాలేరు ఇక్కడకి పెళ్లి పనులలకి మేమే. ఇక్కడ స్టార్ట్ చేసినాము.
అవునా అండి. అంటే చాలా మందినే పిలుస్తారా అండి పసుపు దానికి.
ఆహ్ పిలుస్తామండి ఒక పది ముత్ మత్తైదు. ముత్తైదులు ఐదుగురు అయినా రావచ్చు తొమ్మిది మంది మనకి ఎంత వీలు అయితే ఎంత మంది అండి.
అంటే ఒకటే ఇసిరురాయితో చేస్తారా అండి ఎవ.
ఒక ఇసురురాయి తోటే ఒక ఇసురురాయి. త ఒక్కొక్కళ్ళు ఒకొక్కసారి రెండు మూడు సార్లు మూడు సార్లు తిప్పుతారు అనుకుంటా వాటిని అంటే ఫస్ట్. ని ఆ పసుపు కొమ్ముల్. ని జర్ర పాపం పిండికి పట్టించి అంతా వాడాలన్నమాట పెళ్ళిళ్ళలా.
ఆహ్. అంటే ఇంకా వాటితోనే విసురుకుంట ఆహ్ ఆ పసుపునే వాడు
ఆహ్ ఖచ్చితంగా ఆహ్ ఖచ్చితంగా దాన్నే వాడాలం. అది వాడితేనే కదండి పెళ్ళిల ఫస్ట్ ఫంక్షన్ స్టార్ట్ చేసినట్టు. ఇప్పుడు ఒకవేళ ఐదు కిలోలు పసుప్ ఇప్పుడు కొట్టిస్తున్నాం అనుకోండి అది ఆ పావుకిలో అల్లవడ అల్లేేస్తాం అనమాట ఇప్పుడు ప వడి బియ్యం పోయాలన్నా అన్. టిక్కిట్ పసుపు కావాలి.
ఆహ్ అవునండి. అంటే నాకు డౌట్ ఏంటింటే బయట కూడా మనం పసుపు కొమ్ములు తీసుకొనిము వేరే కడ తీసుకొని ఇట్లా పట్టించుకుంటాం కదా అట్లనేనా కాకుంటే వేరే పసుపు తెచ్చుకొని అలా వాడుకోవచ్చా అండి అడుగుతున్నా
అంటే పెళ్లి పనులల్లో అయితే వాడాలని తెలుసు ఇప్పుడు మనం వడి బియ్యం పోసేది అమ్మాయికే పోస్తాం కాబట్టి వాళ్ళకే ఆ పసుపు కొమ్ములు చెల్లాలన్నమాట ఇంకా పెళ్లిళ ఎక్కడైనా వాడొచ్చు కాళ్లు కాళ్లకు వా పసుపు రాసిపోద్ అనమాట అది మాత్ర మాత్రం పెళ్ళికి ఇట్లా ఏదైనా జరిగే దగ్గర మాత్రం వాడొచ్చు ఆమెకి ఎన్నెన్ని ఒక వాదా గ్రా ఆ పెళ్ళికూత్ ఆ ఇగ పెళ్లి కుదిరికాయండి మంచి జరుగుతుది అట్లా ఇట్లా అంటారు మా దగ్గర
ఆహా అట్లనా అండి మీరు ఎంత మంది ఉంటారండి మీరు ఫ్యామిలీలా
మా ఫ్యామిలీలో వచ్చేసి మా అమ్మగారు మా నాన్నగారు నేను అక్కయ్య
అంతేనా అండి
ఉ ఇక ఇప్పుడు పెళ్లిపాటి అయితే వాయినం ఏమి ఇచ్చాం తెలుసా అండి మీకు తెలుసా అండి వాయనాలు ఏమిస్తారో
అంటే వాయనంచ్చడు అంటే మాకు అంటే మా దగ్గర ఇట్లా అప్పాలు చేసుకుని అంటే అయితే ఇలా అప్పాలు చేసుకొని అట్లా పెడతామండి మన మీ దాంట్లో ఎత మది తెలివదండి
ఆ చెప్తా అయితే మేము నిన్న అందరు వచ్చిరు కదా ముత్త ఐదు లో ఒక తొమ్మిది మంది వచ్చిర అనమాట మా అమ్మగారితోటి అంటే అందరు లెక్క పక్క పెడతారు తొమ్మిది ఆడ ఆడవాళ్ళు ఉన్నారా లేదా అని వాళ్ళకి మంచిగా పెళ్ళయి వాళ్ళు పెద్ద ముత్తయిదులు మంచి అంటే వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదనలు మంచిది అని అంటారు కదా అట్లా పెద్దవాళ్ళని వాళ్ళని పిలిచినాము ఆ వాళ్ళని పిలిచి వాళ్ళకి వాయినం ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చినాం అంటే ఒక పండు ఉంటది కదాండి జామ్ ఒకకా ఈ ఆకులల్లా ఒక సోంపు ప్యాకెట్ పెట్టి నేనే నేనే చేసినా అనమాట తొమ్మిది ప్లేట్లని తయారు చేసిన వాళ్ళకి ఒక్కొక్కటి మా అమ్మగారు చీర కొంగుకి పెట్టిరు అనమాట బొట్టు పెట్టి మా దగ్గర అట్లా జరుగుతుందండి వాయన అంటే
ఆహా అంటే వాయనం అంటే ఇట్లా మేము ఇట్లా పండు ఇట్లా ఒక ప ఒక ఫలం ఇట్లా పసుపు కుంకుమ ఇట్లా గాజులు
అన్ని ఇస్తారు అది వరలక్ష్మి రతం అప్పుడు గాజులు జాకెట్ ముక్క అవన్నీ అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఏమో జస్ట్ మన ఓన్లీ పెళ్లి సామాన్లది ఫస్ట్ ఇగ ప్రోగ్రామ్ మా దగ్గర జాకెట్ ముక్కలు ఉంటే జాకెట్ ముక్కలు పెట్కోవచ్చుగాజులుంట గాజలు ఎవరికనా ఇవచ్చుదా మత్త ముత్తయిదువలు కవి అయితే మేం పెళ్ళికిస్త ఇస్తాం అనమా ఏదో ప్రోగ్రామ్ ర రథానికి ఇస్తాము వర లక్ష్మీ వ్రథానికి
ఆహా వరలక్ష్మి వ్రతాన్ని మీది సత్యనయ వ్రతము అమ్మాయి అమ్మాయి వాళ ఇంటి కాడ చేసుకుంటారా అబ్బాయి వాళ ఇంటికాడ చేసుకుంటారా
అది ఇ ఎవరు మక్కుంటే వాళ్ళండి అంటే నేను ఒక దగ్గర ఎక్కడ చూసినా అంటే మా చుట్టాల వాళ్ళ అమ్మాయి పెళ్ళ అయింది వాళ్ళకి వరలక్ష్మి ఆ ఏమంటే సత్యనారాయణ స్వామి వ్రథం లేదు కానీ అబ్బాయి వాళ్ళకు ఉందన్నమాట అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్ల పెళ్ళయిన నెక్స్ట్ రోజే వాళ్ళ ఇంట్నే జరిగింది మేముమందరం వెళ్ళినాం అనమాట మస్తు జరిగిందండి
అవునండి అంటే మరి ఆ
ఎప్పుడైనా వరలక్ష్మి వచ్చి వ్రథానికి పిలుస్తారు రండి సత్యనారాయణ స్వామి వ్రథం మా ఇంట్లో నోముకుంటాము ఆ
అంటే మమ్మల్ని పిలిచిల్ండి మేము కాకపోతే మేము ఇట్లా చూసినా మ అంతే దగ్గరికి వెళ్ళి క్యూ లేదు.
కానీ ఎంత తెలుసా? అంటే ఎంత మంచిది అంటే. మీరు జస్ట్. చక్ అక్కడికి పోయి ప్రసాదం తిన్నా కూడా, మీకు వార అంటే అంత పవర్ఫుల్ అన్నట్టు, ఆ దేవుడు!
అవునా అండి? మాకు తెల్వదండి? మా అంటే. ఇప్పుడు, మాక క్యా మాక అట్లా, మా దాంట్లో ఉండదండి ఏమోన్డిట్లా? వ్రతాలు అంటే, వరల వరలక్ష్మి వ్రతం. ఇట్లా, లక్ష్మీదేవి ధీ వ్రతం. ఇట్లా యాద్ కుంటే కాని, పోమ్మ.
అర్థం అయింది మీరు అన్నది నాకు కూడా, కాకపోతే మా దగ్గర గి ఇట్లుంటది మస్త. సుజిర్, అసలు చూశ్న గుడా మంచిదే. అసలు ఆ ఆ కథలు, విన్నా కూడా మంచిదే. అంటే. రోజు ఒక ఐదుగు, ఐదు కథలు చెప్తారనమాట అయ్యగారు. కథ ల, మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో చూడండి? సత్. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చెయ్య? ఎలా చేసుకుంటారో? అని చూడండి. చాలా బాగుంటది! నాకు కూడా తెలివనాప. ఇప్పుడు, నేను అట్లనే జూశ్న. మా ఇంట్లో వాళ్లక అందరికి చెప్పిన, ఇట్లా చెయ్యాలమ్మా విల్లా అయగారిని విలవాలి. పైసలు పెట్టాలి. ఒక పది వేలు ఖర్చు అయితాయి. ఆ పైసలు మనం ఎంత ఖర్చు పెట్టినమో, అం. అంటే, డబులు మనకు వస్తాయ అన్నమాట. దేవుడి దగ్గర నుంచ, ఏ రూపంలో అయిన్నా.
అవునా అండి?
ఇమ.
ఆ అయ్యే దేవుడు. మనం బాగా. డబ్బుల కోసం మనం అట్లా చేయము గాని, మనకు దేవుడు అంటే.
ఆ, దే అంటే కొందరు అంటారు కదండి? మా దగ్గర పైసల్ లేవు కానీ, ఆ దే. దేవుడు ఎట్లా రప్పియాలో, అట్లా రప్పిస్తాడు. ఒకవేళ ఆ దేవున్ని. ఆ, మేము పైసల కోసం జేయ్యలేదు? ఇప్పుడు మనం అం. అనుకున్నాం, అనుకోండి. ఇప్పుడు దేవుడని. వ్రతం జేసుకోవాలి అని, అప్పుడు ఏమైతుదంటే? మనక అక్కడ పైసలు లేకపోయినా అధ. దేవుడే రప్పస్తాడు. ఎక్కడి నుంచి అయినా, జేసి అప్. రిచ్ అయినా, ఏది పంపిస్తాడు. మనకి ఆడికి. అంత పవర్ఫుల్ అండి. అసలు! మా ఇండ్లలో అయితే చాలా ముక, ముక. ఎక్కువ, ఏదోహ. మోక్కే ఫంక్షన్ అంటే అదే ఎక్కువ వ్రతం.
అవునండి, ఎందుకండి? మీ దాంట్లో పెళ్లిళ్లలో బాగా బ్రత్. మొత్తం, అద బాగా చేసుకుంటారు కదా అండి?
ఆ గృహప్రవేశానికి గుడా చేస్తారంండి, సత్యనారాయణ స్వామి వ్రతం. ఇప్పుడు ఎవరైనా, మంచిగా ఇంట్లో బత. యన్ కట్లా లేదు. అది-ఇద అనన్ కుటే గుడా, సత్యనారాయణ స్వామి వ్రతం జేసుకుంటార అనమాట. చాలా మంచి, చాలా ఇప్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం, ఎంత పవర్ ఫుల్ లో ఇట్లా మన ప్రతి సంవత్సరం వ్రత. వ్రతాలు, ఈ దేవుడిది కూడా చాలా ఇష్టం అనమాట మాకైతే.
అంటే, ఈ వ్రతాలు కొన్ని సాంప్రదాయ పరంగా కూడా వస్తాయి కదా అండి?
ఆ కానీ, ఇంగా కొందరు అట్లా అంట. అంటారంండి ఇగా చాలా, అంటే మనకు కూడా తెల్వదు. కొందరికి ఉండదు అని అంటారు, కొందరికి ఉంటంది అం. టరిగా, నేనైతే మొక్కుతా అండి! మాకు నాకు ఉందో లేదో? నాకు గుడా తెల్వదు? మా తాతలు, ఆ తాతల కన్నుంచి అయితే మాకు తెల్వదు కదా అండి?
అవునండి! అంబికే అట్లా. టున్నాం, మరి ఇప్పుడు మనకే. మనం దేవుడు అంటే మనకి ఇష్టం. మన చేసు కోవాల అనుకుండం. కాకపోతే! మనకి మన ఇంట్లో, మనకి తెలివలేదు కా బట్టి మనం జేసుకోలేకపోత.
అవున, అవునండి. అయితే, కానీ అక్కడ మాత్రం ప్రసాదం. తినాలండి. ఎంత పుణ్యం తెలుసా అండి? అసలు మీరు పూజ చేసిన అంత పుణ్యం, అనమాట అక్కడ తింటే.
అండి.
ఆ హా! మళ్ల మనకు తెలుసా అండి? ఏమన్నా, ఆ పో. అసలు స్టోరీలు వింటుంటే, మీకు కల్ అంటే. మస్తు అర్ధమైతది అన్న. నామాట, మొత్తం దేవుడు గురించి. ఈ సారి ఎప్పుడైనా వినండి ఆ
చాలా ఇష్టమండి
చెప్తునక్ ఆ చెప్తున్నా అండి దాని గురించి ఇట్లా జరుగుతది మా ఇంట్ల అయితే జరుగుతది ఇట్లా
మ్మ్మ్ ఇప్పుడు వచ్చిన రిలేషన్స్ అందరు ఉంటారు మంచిగా హడావడిగా ఉంటది మంచిగా చేసుకోవలనుకుంటున్న
అన్నందానం కూడా చేస్ స్తామనమాట ఆ రోజు ఎంత మంది వచ్చినా మేము ఒక యాభై మందిని పీలిచినాం అనుకోండి వాళ్ళ ఫ్యామిలీలు వస్తారు భోజనాలు తింటారు పోతారు అనమాట మంచి వాళ్ళు వచ్చి ఆశీర్వాదిస్తే మనకు మంచిది అనమాట ఇంకా మనకే
ఆవునండి
ఆ
కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి మరి తినలేదండి తినాలండి ఇగ పాపకి పాలు ఇవ్వాలి కొసేపు పాపకు పాలు ఇస్తే పాప ఆడుకుంటే నేను తినాలండి
అవునండి ఏం కూరండి మరి ఇయలా
మాది బెండకాయ చారండీ
అవున అండీ సరే అండి మరి
ఆ సరే అండి